సౌండ్ ఒస్తాంది కొంచెం సైడ్ ఒస్తరా
ఆ వస్తాను చె బయటికి వచ్చినంట తీటీ తాగడానికి నువ్వు తాగినవా బయటి వాచినా పో కొనుక్కని రావాలి మేము మీకు
అబ్బా ఎవర్ బ మన్రి అయితి ఇక్కడ ను
ఉమ్ ఏం చెయ్యాలి తప్పలా ఏం రూమ్ లో టెన్ మెంబర్స్ నే తన్నంట
అవును చేస్తున్నారు ఏం చేద్దాము
ఎవరో సీఎం ఎవాళ్ళ వస్తనంట అందుకని అంత మార్చింది మీరు రారా
మేము మ ఫోర్ వన్ కి అనుకుంటా అన్న ఎక్కడ అప్పుడు ఏమన్నా ఈ రూమ్స్ అవన్నీ ఏమన్నా చేంజ్ చేస్తే ఎన్న ఉంటా లేదంటే వస్తా ఆడుకో వచ్చినా ఒక్కరిమే ఉండాలి ఎవరు ఎవరు బట్టటి చు ఉంటారు చెప్పి ఎవరి పాటికి వాళ్ళు టారు రావడా కాని పోవడం కాని ఎవరో కొటి తోళ ఉంటే సరిపోద్ది ఉమ్ మీకంటే ఉన్నారుగా అమ్మా నీ ఫ్రెండ్స్
అబ్బా అంత లేదు లే ఆడున్నా అంతే లే టీ బాగున్నా మేము కొన్ని టీన తాగాలి
అయ్యో ఆహా మేము టట అడ కూడా ఒక గ్లాస్ అబ్బో గ్లాస్ ఎవరైనా ఎక్కువ కూడా తాగలడా గ్లాస్ పందవుతారు
ఉమ్ ఆర్ ఎమ్ బేల్ ను తె అమ్మన్నవా నేనే తగుతున్నా చిన్న కప్పులు వేస్తారు
చిన్న కపలే ఎకు అధా కపే ఇ ఎమ్సి చెపు
పెద్ద కప్పిమండి ఆవిరి తధి కదా
అహా పిజీ లో పెట్టించుకొని తాగండి పాలు ప్యాకెట్ తీస్ క్క పోయి
వోలు బెట్టిర్లే కేక్ తిన్నవా ఆ కేక్ తిన్నావా మ్మ్ నేన్ గూడా ఒక పీస్ దిన్నా
పీసీ అందరు ఏమి ఎంది తింలే అం అమ్మ ఆడ కోసింది చిన్న చిన్న పీసెస్ పెద్ద పెద్ద పీసెస్ గాదు
ఐబ్రోస్ హ్మ్ చెప్పు
చెప్పు నువ్వే
అబ్బా సౌండ్
అబ్బో నీ దగ్గర్ నుంచే సౌండు
హ్మ్ ఏం చేస్తాన అందరూ
అందరు ఏం చేస్తన్నారు అందరు ఫోన్లు చూస్తా ఉన్నారు బట్టలు ఉతుక్కుంటాన్నారు నేనేం కాళి ఫ్రీ గా లేనమ్మ నేను రీల్స్ ఎతుతా ఉన్నా
అహ ఇంకా
ఉన్నాము మేం కాళీ గుండబలే
ఏం కాళిగా లేను మే
అ
ఎవరు అరిచేది రిషి అని
ఆ
ఏంది కోత్ అంటాంది
అవును రాష్ట్రంలో కోతులు ఉన్నాయి నీకు తెలిదా
తెలుసు
ఆ మరి
ఎందుకు అంత స్వీట్గా మాట్లాడుతున్నావ్
అయ్యాయో మే ఇవే ఓవర్ యాక్ కొంచెం తగ్గించూ మే
ఎంత మాత్రం బ్యూటిఫుల్ గోల్ ఐతే స్వీటుగా మాట్లాడతావా
ఓవర్ ఓవర్ యాక్షన్ చేయ్కే
ఉండే హలో చెప్ రా
ఆ ఏం లేదురా
నిన్గాదులే పక్కన చల్లగా ఉన్నాయ్ టీ ఎంలే పైనొక్కటి బాగుంది లోపల్ చల్గూన్నాయి
వేడిగా పోసున్నారు లే లోపడంతా చల్ల చల్లగ ఉంది కానీ
ఉం అంతే అండి
ఉం చల్లగున్నదాని అట్టు వేడిగా పోస్తున్నారు
ఇంకా మా సార్ క్లాస్ చెప్పిండా ఎప్పుడు కాదు ఇంతకు ముందు నీక్ చెప్పిన్ నువ్ విన్ల నువ్ క్లాస్ ఎగొట్టి యాడికి పొయ్యవ్ అప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్ కి చదువు నే పెళ్ళికి పొయ్యున్న ఉహు
ఆమ్మా నువ్ పెళ్లి కి పోయినప్పుడే ఏం చెప్పలే ఇంకా సప్లికి బోయినం కదా అందరం అప్పుడు చెప్పున్నాడు ఆయన క్లాసు అంతా తర్వాత ఏం చెప్పలే ఆయన
అవునా ఉహు
మీరంటే టాపర్స్ చదువుతారు పాస్ అ
బా గమ్మునుండు మే భయం వేస అది ఎంత భయపడి సచ్చిన్నో చాలా కష్టమందలే అప్పుడు మాత్రం బాగాలేకపోయినా గానీ ఏ నాకు ఫీవర్ తెలుసా నీకు అసలు ఆ విషయం మధ్యాహ్నం వరకు హాస్పిటల్లో నే ఉన్నా
ఆ
ఉం ఉం తెల్సిందే గదా జయంటివ్ గురించి ఉం
ఏం చేయలేం
ఉం ఇగ టూ సెమ్సా త్రీ సెమ్సా
ఒకటి రెండు సెమ్ములే ఎగ్ గ్జామ్ రాయల్సింది ఫోటులో సెమ్ ఎగ్జామ్స్ లేవంట
ఆ
పోర్ వన్ మాత్రమే ఫోర్ టూ ప్రాజెక్ట్ అన్నడయన సార్ ఇన్చార్జ్ ఇంచార్జ్ ఆ మన ఇన్చార్జ్ అమ్మ మనమే అనుకుంటే ఫొటోస్ కి సారు కూడా ఫొటోస్ పిచ్చి సారి చాలా ఉంది
అవును
ఒక రేంజ్ లో ఉండయన
అయన వీడియోలు కూడా తీపిచుకున్నాడు ఉం ఇప్పుడైన్ని ఎడిట్ చేసి ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాడు మే చూద్దాం పెడతడో పెట్టడో
ఆ ఒకని పెడితే ఏముంది ఏమని పెడతాడు థర్డ్ ఎస్ త బ ఇ ఒక హాట్ షేప్ ఇచ్చిందమ్మా ఆ హాట్ షేప్ ఇదంతా మేకి ఇట్లా హాట్ షేప్ అంట హాట్ షేప్ మ్మ్
స్టూడెంట్ వ సెలబ్రేటెడ్ అని చెప్పి చెప్తాడు
ఏంది
మన మా స్టూడెంట్స్ సెలబ్రేట్ చేసిండ్రు అని చెప్తాడేమో అవునా
స్నాప్ పెట్టున్నారు మాస్టర్ అని కేక్ బందాయించు ఉన్నారు
కదే యాడికి పోతాన్నవే గాల్ సౌండ్ వస్తంది
ఆ పోతాను నీ దగ్గర నుంచి నా సౌండ్ వచ్చేది మా దగ్గర నుంచి రాకూడదా కలసి
చప్పు
ఏన్ తిన్నావ్ మధ్యానం ఆహా మళ్ళీ ఎప్పుడు ఇంటికి పోలే
దా వుగాదికి ను రంజానీకి పోతవా
పోతే ఒక పది రోజులు రాకూడదు ఈ క్యాంపస్ క అసలు
మ్మ్ కానీ నువ్ వస్తవులే
అంత ఉగాదికి సెవెంటీంత్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ త పోతాయి ఇంటికి మళ్ళ వచ్చేది ఎప్పుడో
మిమ్మల్ని మల్లా సమ్మర్ వేక్ కేశవన్ తింటన్ చెప్పా
అబ్బో ఆ సమ్మర్ వెకేషన్ ఆ ఇంటర్న్షిప్ ఏమ వద్దమ్మా డబ్బులు మొనక మొక్క ఏదో ఏదో అండ్ అనాల్సి ఇస్తార్ కదా అన్నున్నాడంటే
ఏమని
ఎందుకు ఆ ఇంటర్న్షిప్ ఊకే వేస్ట్
మ్మ్
ఎక్కువ అమౌంట్ మీక మీకే పడిద్ది అనేసి అన్నాడంట ఎవరితోనూ
మనకు హాలిడేస్ ఇస్తే చాలు మనం మనల్నీ చేసుకోమని చెప్తే చాల్లే ఏ
మ సరే చేసుకోమని చెప్తే యాడబోయి చేసుకో
అంటే హాలిడేస్ ఇస్తే మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోన్నాం అంటే మీరు హాస్పిటల్స్ లో అట్లా చేసుకోవచ్చు
అవును జరిగింది ఏం జరిగింది మే వచ్చింది ఇంకొక అయమ్మి వచ్చింది లే రూమ్ కి ఇన్ని రోజులంతా వచ్చేది వచ్చేది లేటుగా వచ్చింది హ మా
ఉమ్ ఎవరు ఎవరు మే పర్వీనా ఏం నవ్వుతుంది హైమా హైమా హైమా ఏమే ఫంక్షన్కి రాలేదు వచ్చి ఉంటదిలే ఏం చేస్తున్నావ్ అమ్మ మే మాకు ఈ రోజే మే మాకు ఈ రోజే వచ్చింది మీ కూడా రేపు వస్తదిలే ఇంకా రేపు పని ఈరోజు మేము ఏం చేయలామే ఈరోజు ఆ చే ఉమ్ చేసినం మీరు చెయ్యండి చేస్తే వస్తుంది బిన్న
టు మొన్న పెట్టిన లింక్ లో ఫామ్ మా
చెయ్యండి మీరు ఎందుకు చేయ్యాలా మరి చేయకుండా ఎట్ట వచ్చది
వీళ్ళకి చేయకుండానే వచ్చింది
వస్తది కొంతమందికి రాదు చెయ్యి రాను వాళ్ళకి ఫామ్ ఫిల్ప్ చేస్తే వస్తుంది అర్ధమైందా
ఆ సరే ఈరోజు చేస్తా
ఉమ్ చేస్తే వస్తది కాసేపు
ఆ
ఉమ్ ఇంకేంటి మేము మొన్న చేసినాము ఆదివారం మీకు చే మీకు వస్తే మాకు చేయండి ఆ నిన్ననే మీకు వస్తే మాకు చేయండి మాట్లాడుతాం హు
కానీ వీళ్ళు మొన్న చేసిన వాళ్ళకి ఎవరికి కి సబ్మిట్ అవ్వట్లేదుంటగా
అవునా ఏమో మరి నేను చేసుంటే అయినది అంటే నాకు ఫస్ట్ అది రాలే సో మేము అది చేసంటే అయింది
ఆహా
అహ, ఇప్పుడుకి ఇరువై మూడోరెండోదా మూడోదా అంతే అయితే ఈ రోజే వచ్చింది మధ్యాహ్నం కాలేజ్ లో వచ్చింది మూడోదే ఇది మూడవది
ఇంకా సేవన్ చేయాలి అంతే గా ఇంక సెవెన్ కాదు థర్టీన్ చేయాల అహ అహ
ఎవరు అరుస్తాండ్రి హా ఇకా ఇంకా సెవెంటీన్ ఎన్నో చెయ్యాల
ఆహా ఏం కాదులే చెయ్యి ఎవరికని చెయ్యాల మీ స్వామి
స టైం అయింది ఆ సరే సరే అయితే బాయ్